హలో
అ
హలో
హలో వాయిస్ క్లా
హలో ఆ ఓకే వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది
ఇందాకే వినిపియలే అప్పుడప్పుడు సిగ్నేెల్ ప్రాబ్లం వస్తుంది ఏం జేసానంటే కాలీ ఇప్పుడేమో బయట నిల్చున్న మంచిగా చల్లగ వస్తుంది గదా
అవును వెదర్ ఇక్కడ గూడా చల్లగా ఉంది
చల్లగుందా
ఉమ్
ఒక్క నక్షత్రం ఒక్క నక్షత్రం గూడ గనిపియ్యట్లే ఆకాశంలో
ఇక్కడ చాలా ఉన్నాయి అయితే మీ దగ్గర వర్షం పడే చాన్స్ ఉన్నదంటావు
అవునవును పెద్దోళ్ళు చెప్తారు గదా ఆకాశంలో చుక్కలు లేకపోతే వర్షం వ వత్తదని
కొంచెం
మబ్బులు అడ్డం ఉంటే నక్షత్రాలు కనిపిస్తామనేది ఒకటి ఉంటుంది కా దాని వల్ల వర్షం పడే ఛాన్స్ ఉందటరు
అవును అందుకే ఇప్పుడు సాయంత్రం పూట వర్షం పడుతుది కాబటి మా డాడీ న కోసం సమోస తెచ్చిండు వీడి వీడి యే దిం టే బాగుంటది సాయంత్రం టైం లో మీరు దింటరా అట్లా
మేము కూడా తింటాం వెళ్ళి తిందాం అనుకున్నా నే కూడా కానీ ఒక్కడనే వేళ్లలేక సైలెంట్ అయిన
ఉంటరు గదా ఊరన్నాక్ కా జనాలు ఫ్రెండ్స్ రిలేటివ్స్
పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో వెళ్తేనే ఎంజాయ్మెంట్ వాళ్ళ అవైలబుల్గా లేరు ప్రెసెంట్ ఒక కమ్మాయిల్ ఇప్పుడు ఎటల్ కమ్మన్ సైడెల్లారా
ఉమ్
మరిది వర్క్ ఎల్లిండు నైట్ సరిగా
ఉ ఉహు అయితే వచ్చినాక వెళ్తారా తినడానికి
ఎప్పుడన్న సిక్ అయి అప్పుడప్పుడు వెళ్తాం కూడా అదన్నీ టైమ్ సింక్ లో ఉంటే వెళ్తాం
ఈవినింగ్ టైమ్స్ లో అయితే మంచిగా ఉంటది చల్లగా ఉంటది కాబట్టి సమోస ఏముంది అన్నిదినొచ్చు వేడి వేడి బజ్జీలు గారెలు అలాంటివి మంచిగ ఉంటాయి
ఇవాళయితే సమోసాలు వచ్చినాయి కదా
ఈ రోజు సమోసతిన్న
ఎప్పులదిన్న
ఉ మ్
మంచిది తిన్నారా వేడి వేడిగా ఉన్నాయా చల్లారినయా
వేడిగానే ఉన్నాయి ఫ్రెష్ గా చేసి పట్టుకొని వచ్చిండు వచ్చేసిండు
ఊ
మీరేం చేస్తున్నారు
ఏం చేయట్లేదు కొంచెం వెదర్నెంజాయ్ చేద్దాం అని బయటకు వచ్చిన ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్ చూసిన
ఆహా షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తరా మీరు
అ చూస్తా
షర్ట్ ఫిలిమ్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి అబ్బా కలిసి చూసారా లేదంటే విడి విడిగానా
కలిసి చూసే ఛాన్స్ రాలి ఇప్పటి వరకు కలిసినప్పుడు చూసే టైం లేదు టైం సెడ్చేయడానికే టైం సర్పోవట్లే ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడో విలుంటే విల్ యూ మ్యారీ మీ
విల్ యూ మారిమియా
అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా
అంటే షార్ట్ ఫిలిం అది కొత్తదా నేనైతే ఎప్పుడు వినలేదు వరి అంటే ఈ రోజే వచ్చింద ఏమో అది
సెవెన్ ఎపిసోడ్స్ ఎయిట్ ఎపిసోడ్స్ వచ్చాయి అంటే సెవెన్ వీక్స్ నుంచి ఉన్నాయి
ఏమో అయితే నాకు గుర్తు ర్తులేదు నేను కూడా చూస్తా షార్ట్ ఫిలిమ్ చాలా ఇష్టం ఎందుకంటే తక్కువ టైం లో మంచి మంచిగా ఉంటాయి ఈ ఇప్పుడయితే ఇంక రీసెంట్ టైమ్ లో మంచి మంచిగొస్తున్నాయి కదా
షార్ట్ అండ్ స్వీట్ స్వీట్ గా
ఇంకా నేనై కొరియన్ డ్రామాస్ కూడా చూస్తన్న
కొరైన్ ముసర్లేండి గల్స్ అండి ఎప్పుడైనా ఫస్ట్ ఎ ఇగ నేను అస్సలు వాటు వైపు కూడా చూడను వాటి వైపు కూడా చూడను అది మీరు చూస్తారు కాబట్టి అంటే మానాకు ఉన్నవే చూసే టైం లేదు, ఇంకా అవన్నీ ఎక్కడ చూస్తాం
ఒక్కసారి ట్రై చెయండి బాగుంటె చూస్తుంటే చూడాలనిపిస్తది అసలు టైమే తెల్వదు ఇంత టై ము ఒక్కొక్కటి మూడు గంటలు అట్లా ఉంటది
అంతా ఓపిక అసలే ఉండదు నాక్ ఈ షార్ట్ ఫిలిమ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వెంటీ మినిట్స్లో అయిపోతాయి కాబట్టి ఒక ఎపిసోడ్ చూస్తాం ఆల్రెడీ నా యూట్యూబ్‌లో నేను సేవ్ చేసుకున్నవే ఇంకా ఇరవై ఉన్నాయి ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు ఒకటి రెండు చూడడమే ఎక్కువ
మ్మ్
అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ మూవీ ఏమో తెలుగు మూవీసే చూడలేం కూర్చొని ఫోన్ లో అంత టైం ఇ షార్ట్ ఫిలిమ్సే
అసలు మరి ఏం చూస్తారు మరి ఫోన్ అన్న ఫోన్ ఉన్నాకంటే జాబ్లు బిజీ ఉన్నన్నేసి సినిమాలు ఏం చూడారా అన్నట్ట
చూస్తున్నాం అదే కదా ఇప్పుడు త్రీ అవర్స్ ఫోన్ లో టైం చూసే ఎంత ఉండదు నేను మూవీ చూడాలంటే కంఫర్టబుల్ ఉండాలి త్రీ అవర్స్ నన్ను డిస్టర్బ్ చేయవద్దు మధ్యలో ఏదన్నా చిన్న వర్క్ ఉంది అంటే నేను డైవర్ట్
మరి అట్లయితే కష్టం ఇంకా చాలా చూసుండరు మీరు నేనైతే ఆల్మోస్ట్ యూట్యూబ్ లోయ్ వచ్చిన ప్రతి ఒక్కటి చూస్తా
అట్లా కాదు అందుకే మూవీ చూడాలంటే థియేటర్ కేల్ అక్కడ ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కంపల్సరీ వెళ్తాం కాబట్టి మనీ పెట్టీ చూస్తాం కంటిన్యూగా ఇబ్బంది లేదు అది ఇంట్లో ఫోన్ అం మన చేతిలో కాబటి చిన్న వరకు ఉన్నా బోర్ కొట్టిన ఇంకేదన్నా వెళ్ళిపోతం మధ్యలో ఆపేస్ అప్పుడు ఆ మూవీ కరెక్ట్గా ఎక్కదు మళ్ళీ వచ్చీ సగం నుంచి చూడాలంటే కుదరదు
మీకెవరు ఫేవరెట్ హీరో అట్లా ఎవరైనా ఉన్నారా
ఉన్నారు ఎందుకు ఉండరు ఫేవరెట్ ఉన్నరు
నార్మల్‌గా అడిగినా, మీకు ఉన్నారా లేరా అని మీకె వరు ఫేవరెట్ హీరో హీరో హీరోయిన్ కమెడియన్ అట్ల ఉంటాయి కదా
మాక్సిమం అందరు మూవీస్ చూస్తా కొంచె ఎన్టీఆర్ అంటే ఫేవరెట్ యాక్టింగ్ విషయంలో యాక్టింగ్ డ్యాన్సు హ్మ్
మ్మ్ హ్మ్ ట్రిపులర్ హీరో
కానీ చిన్నప్పుడు కొంచం ఇంపాక్ట్ ఉంటుంది చూడండి
దేని గురించి దేని మీద ఎన్టీఆర్ మీదనా హలో హలో హాలో హాలో హాలో
వినిపిస్తుందా నాకు వినిపిస్తుంది మీ వాయిస్
ఆ ఇప్పుడు ఓకే ఇంతసేపు ఎవరీకు వినిపియలేదు ఇక్కడ మా ఊర్లో చాలా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయ్ కాసేపు వినిపిస్తాంది, కాసేపు వినిపియ్యట్లే హలో అయ్యయ్యో హలో
ఇప్పు ఆ అనిపిస్తుంది ఇప్పుడ్ నాకు
అంటే ఇంతసేపటి వరకు వినిపియ్యట్లేదా నేను మాట్లాడేది
ఇప్పుడే ఒక ఫైవ్ టెన్ సేకన్స్ అంతే
ఊహూ
అదేం ప్రాబ్లం కాదులే
ఏమో మరి ఆ ఆ
మీకెవరు ఫేవరెట్ ఎలర్జీ లాంటి మాకు చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు అల్లు అర్జున్ ఇంక అప్పుడు అంత పాపులర్ కాలే అప్పుడు గంగో
ఫుల్ డ్యాన్సే డ్యాన్సే మంచిగా మాట్లాడతడు ఏ భగత్ సింగ్ ఫోటోనా సూపర్ ఏసిన ఇదెవరు మా చెల్లి ఒక డ్రాయింగ్ వేసింది, భగత్ సింగ్ ఒక ఫోటో సూపర్ వేసింది, సేమ్ అసిటిస్ దించేసింది కలర్స్ వేస్ చింది దాంతో మళ్ళీ మీకోచ్చా ఇలాంటి స్కెచెస్ ఏమన్నా ప్రోగ్రా ప్రోగ్రామ్ ఉందేమో అందుకే వేసింది టీచర్ డ్రా చేసిం వాళ్ల టీచర్ డ్రా చేసి దంట సేమ్ అట్లనే ఏసేసింది
ఓకే వెరీ టాలెంటెడ్ యువర్ సిస్టర్
ఎస్ మరి మా సిస్టర్స్ అంటే అట్లే ఉంటాం
తే కాకుండా ఇలాంటి
డ్యాన్సెస్ డ్యాన్సెస్ కూడా ఎస్తారు డ్యాన్స్ ఎస్తారు, పాటలు పాడతారు ఫుల్లుగా మాట్లాడతారు తెలిసినోళ్ళు తేల్వనోళ్లు అనీ ఉండదు అట్లా కలుపకపోతాడు మా ఓళ్ళు
మాక్సిమం అమ్మాయిల్ అది ఎక్స్ట్రా క్వాలిటీ మ్యాక్సిమం అంటే అందరని కాదు
చట్లీ ఉం
కొంచెం ఈ చిన్న పిల్లలు అమ్మాయిలు ఉండేవాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండేటోళ్ళు
అట్లే ఉండడం బెటర్ గదా మరి మీరు అందరితో అట్లా మాట్లాడరా
అందరితోంటి కష్టం కొంచెం ఆ ర్యాప్ క్రియేట్ అయితే
ఉహూ
రాపో క్రియేట్ అయితేనే అ మాట్లాడతా
ఇక్కడ మా ఇంటి దగ్గర సాయంత్రం అయితే మంచిగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రోజంతా ఏం జరిగింది, ఎవరు ఎట్లా ఏంది అని
ఉహూ
కొన్ని రాజకీయాలు కూడా కొన్ని ఊళ్ళు ఊళ్ళో జరిగే సన్నివేశాలు, గొడవలు
ఉమ్
అన్ని, మీ దగ్గర అట్లా ఉంటాయ
అంద్ ఎక్కడైనా అంతే అది సమాజమే అట్లనా
అట్లే ఏముంటది సిటీలో అయితే ఉండదు కదా ఎవరిది వాళ్ళదే పోయినమా వచ్చి ఉన్నమా, జాబ్ చేసుకున్నమా, తిన్నమా పడుకున్నమా, మళ్ళా తెల్లారి
అట్లా అది బోరింగ్ లైఫ్ అది కొంతమందె ఉంటరు అట్లా కొంచెం. మనీ మీద ఇంట్రెస్ట్ ఉండేటోళ్లు
ఎంతైనా సిటీలో తక్కువ కదా ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం. ఊర్లల్లో అయితే మంచిగాఉంటది.
ఊర్లలయితే నలుగురు ఉంటరు, అందరితో ఆ రిలేషన్ మేన్టెన్ అవుతది.
మీకు సిటీ ఇష్టమా? పల్లెటూరు ఇష్టమా? ఉమ్ ఎందుకని
అంతే ఇది ఇప్పుడు చెప్పినవన్నీ నాకు కూడా. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటరు, చిన్నప్పనుంచి తిరిగిన ఫ్రెండ్స్ ఉంటరు. మన ఓన్ హౌజ్ లు ఉంటయి. వెదర్ మంచిగా ఉంటది. అన్ని వెదర్స్ ఎంజాయ్ చేయొచ్చు పొల్యూషన్ తక్కువా. ట్రాఫిక్ సౌండ్లు తక్కువా. చిల్ మూడు ఉంటది. అక్కడ ఉంటే అంత హడావుడి హడావుడి జాబ్కి వెళ్ళినామా వచ్చినమా ఎదో వండుకున్నావా, ఇంట్లోనే టీవీ చూశినవా ఫోన్ చూసినావా పడుకున్నవా. కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైం కూడా ఉండదు ఎవరు తెలియనోళ్ళు కాబ ట్టి, అదే ఇక్కడ బయట కూర్చుంటే ఎల్లెటోళ్ళు వచ్చేటోళ్ళు అందరు పలకరి స్తుంటే మామయ్యలు బాబాయిలు పిన్నిలని అదొక ఎంజాయ్మెంట్.
మొత్తానికి మీకు కూడా పల్లెటూరు అంటే ఇష్టం అంటరు.
పల్లెటూరు అంటేనే ఇష్టం. నేను సిటీలో జాబ్ సెటీల్ అయిపోదాం అక్కడే జాబ్ చేసుకుందాం అని వెళ్ళేటోన్ని వెళ్ళినోన్ని త్రీ మంత్స్ కూడా ఉండలేకపోయినా. త్రీ మంత్స్ నుంచే ఎళ్ళిపోతా ఎళ్ళిపోతా అని
అంత కష్టమైందంటరు సిటీలో.
నాకు వన్ ఇయర్ బేర్ చేయడం చాలా కష్టమైంది. మంత్లీ టూ త్రీ టైమ్స్ వచ్చి వెళ్ళె టోన్ని హైదరాబాదు నుంచి.
హ్మ్ సరే సరే. హ్మ్ నాకు సిటీ నచ్చదు.
హ్ ఓకే మన ఒపీనియన్ సేమ్స్ ఉన్నయి. హ్
అవునవును.
ఎందుకో మనం మేడ్ ఫర్ ఇచ్ అదర్ ఇలాంటి విషయాల్లో
అబ్బా అబ్బా అబ్బా
ఓకే ఓకే
ఒకే మరి.
ఓకే
బాయ్
బాయ్ గుడ్ నైట్.